ంది
ఏం లేదే నార్మల్ గా కూర్చున్నా నువ్వేం చేస్తున్నావు తిన్నా నువ్ తిన్నావా
ఆ తిన్నానే ఏంది వాళ్ళ డ్యూటీకి వెళ్ళలేదా
లేదురా ఇ బాగా హెడేక్ వస్తుందని ఇంటి దగ్గరే ఉన్న
అవునా ఎందుకు ఏమైనా రెస్ట్లెస్గుందా
హెడ్ అంటే నిన్నమున్న బాగా ఎండలు ఎట్లా కొడుతున్నాయి ఎండలకు పోయేసరికు ఏమో బాగా అసలు హెల్త్ బాగా ఇష్యూ ఇష్యూ అయిపోయినట్టు
ఉమ్ అవునా మరి జాగ్రత్త తీసుకో మరి
తీసుకోవాలి జాగ్రత్తగా ఉండాలి అయ్యో
హెడేక్ వస్తుందంటే వాటర్ కంటెంట్ తక్కువయినా లేకపోతే నిద్ర సరిపోకపోయినా కూడా హెడ్డేక్ వస్తుంది
అదే అదే అదే ప్రాబ్లం అయితుంది నాకు కూడా ఎందుకంటే నేను డ్యూటీ టైంలో ఎక్కువ వాటర్ తీసుకోను టైం ఉండదు
అవునా వాటర్ బాటిల్ పక్క పెట్టుకొని ఎంత వరకున్నా చేసేటప్పుడు మధ్య మధ్యలో దా అయితేకుం బెటరే కదా
అదే లే ఇగ ఇకానిండి అట్లనే చేయాలి ఎందుకంటే వాటర్ అయింది నాకు కు యూరీన్ కూడా మొత్తం ఎల్లో ఇష్యూ వస్తుంది తెలుసా
అవు నా ఇప్పుడు అసలే సమ్మర్ ఇంకా చాలా ఇబ్బంది అవుతుంది వాటర్ కంటెంట్ ఎక్కువ బాడీ డిహైడ్రేట్ అయితే మళ్ళ ప్రాబ్లెం
నా కూడా భయమైత్ మొన్న హాస్పిటల్కి వెళ్ళిన డాక్టర్స్ ఏమన్నారు అది యూరిన్ ఇన్ఫెక్షన్ అయిందని చెప్పారు దేని వల్ల అయిడ్డచ్చు
అదే వాటర్ సరిగ్గా తీసుకోకా లే అ అందుకే కావచ్చు మెయిన్గా అయితే అందుకే వస్తుది
కాదే కావచ్చు అని నేను కూడా అది ఆలోచించుకుంటున్నా మేబి హెల్త్ బాగా ఎందుకో డిసప్పాయింట్ అవుతుంది హెల్త్
అవునా కొంచెం జాగ్రత్త చూసుకో ఇప్పటి నుంచ అయినా వాటర్ కొంచెం ఆ ఏమన్నా అంటారు ఫుడ్ తో పాటు వాటర్ లిక్విడ్స్ ఎక్కువ తీసుకుంటేనే ఇన్ఫెక్షన్ తగ్గుతుది రైస్ రైస్ ఎక్కువ కాకుండా వేరే ఆదర్స్ ఏక్ ఎక్కువ కాకుండా ఏ తినాల ఏమైన్నా ఫ్రూట్స్ కూడా కొంచెం షుగర్ లెస్ గా డైరెక్ట్ జ్యూసెస్ చేసుకొని దాగితే వాటర్ ఎక్కువ చేసుకొని బాగుంటుంది
అదే అదే నేను కూడా అట్నే అనుకుంటాన్నాను ఇవి ఆరెంజెస్ తినమంటున్నారు డాక్టర్స్ అవి వే నాకేమో మంచిగా నచ్చవు అవి నిజ మంచినా తినొచ్చా
చాలా మంచి వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటది కదా ఆరెంజెస్ లో అయిన వాటర్ మిలిన్ ఇప్పుడు సమ్మర్ లో బెస్ట్ ఫ్రూట్స్ అంటే అవే ఇంకా మంచిది హెల్త్ కి ఆ బాడీ డిహైడ్రేట్ అవ్వకుండా ఎంత వీల అయితే అంత నీకు తినబుద్ధి కాకపోయినా ఇష్టం చేసుకు కొదినాల హెల్దీ కాబట్టి
నాకు వాటిని పైన అంత పీలు పీలు ఉంటది కదా సో అది నాకు నచ్చదు నా
పీల్ ఆఫ్ చేసుకో లేకపోతే వాటి జ్యూస్ లెక్క ఇట్లా మిడిల్ కట్ చేసి జ్యూస్ లాగా చేసుకుని తాగు హెల్త్ కి మంచిది కదాని తినబుధయితలేదని తినకండా ఉంటె ఎట్లా ఏదో ఒక రూపంలో లిక్విడ్స్ అందితనే ఉండాలి బాడీకి లేదంటే ఇప్పుడు అసలే ఇన్ఫెక్షన్ చ్చిందన్నవ్ ఆ ఇన్ఫెక్షన్కీ మెడిసిన్ న్ ఎంత వాడినా కూడా మనము నచురల్ ఫుడ్ తీసుకో టె ఎట్లా
అదే నేను కూడా మధ్యలట్లనే అనుకుంటున్నా బాగా ఇష్టం లేకుండా కొంచెం ఏదో బలం అంతంగాన అయినా తిందామ అనుకుంటున్నాయిగ ఆరెంజస్ ని
మ్ ఇంక ఏ ఏం ఫ్రూట్స్ తింటావు నువ్వు ఈ ఆరెంజెస్ ఒక్కటేనా తినకుండా ఉండేది ఇంకే ఫ్రూట్స్ తినవా
ఇది కూడ నచ్చదు బీట్రూట్ కూడా నచ్చదు పెద్దగా
బీట్రూట్ కొం పొయ్యి పొయి మంచి హెల్దీయే తినట్లేవు కదా
ఆ ఓకే వాటర్ మిలన్ అంటే తింటా బాగానే తింటా ఇష్టంగానే తింట
తినాలి అది తిన్నా కొంచెం మంచిదే కదా ఇప్పుడు సమ్మర్లో ఎక్కువ కనీస డైలీ ఒకక్కటైైన తినడానికి ట్రై చెయి
అవును స్వీట్ ఉండట్లేవ్ ఎందుకు ఈ మధ్యలసలు వాటర్ మిలన్స్
ఏమో మరి ఎండాకాలంలో వర్ష వర్షాలు పడతాని వర్షాకాలంల ఎండలు కొడతాని మరి వెదర్ ప్రాబ్లమా లేకపోతే ఏందో గాని కొంచం ఇంక సీజను పూర్తిగా కాలేదు కదా అందుకని స్టార్టింగ్ స్టేజిలోనే అట్లున్నట్టున్నాయ్ సీజన్ టైమ్ లో స్వీట్ ఉంటాయిగా
సీజన్ టైమ్ లో స్వీటే ఉంటాయి గాని ఇగా నాకే అసలు అది స్వీట్ లెక్క తినాలనిపి య్యట్లేదు
ఉ
ఏం చేస్తున్నావు మరి
ఏం లేదు చిన్నోని పడుకోబెట్టినా కొంచెం బయటికి ఇట్లా వచ్చినా ఏం చేస్తు న్నావు అని కాల్ చేసిన
ఉహు మా ఇంటి దగ్గర చెట్లు కూడా కొట్టటిసిరు పెద్దగా నీడ కూడా లేకుండా అయిపోయింది
అవునా మా మా ఇంటి దగ్గర కూడా రెండు జామ చెట్ ఇట్లుంటే తెలిలేదు మొత్తానికి ఎక్కడ కూర్చోవాలన్నా ఈ చెట్లను కొట్టేయడం కోతుల భయానికి చెట్లు కొట్టేతే నీడ లేకుండ అయింది ఆ కోతుల అడవులల చెట్లుంచితే అయి పోవ్ మనకి ఈ రోజు చెట్లు కొట్టేసె బాధ ఉండకపో
ఆ చెట్లను మన స్వార్థానికి మనం చెట్ల నరుక్కకొని మన బాధలు మనమే పడుతున్నాం ఎవరు తీసుకున్న గోతులో వాళ్ళే పడతారు అన్నట్టు ంది మన పరిస్థితి ఇప్పుడు
అవును కొంచెము ఈ అడవులను నరికేయడం కాకుండా మళ్ళా పెంచే పెంచ పద్దతి ఇప్పుడు స్కీమ్ లాంటి కొంచ లాగా మళ్ళీ మళ్ళీ క్రియేట్ చేసి పెడు తె బాగుంటుంది ఎందుకంటే అడవులు కొంచెం పెరిగినా కూడా ఆ కోతులు వచ్చేటి ఊర్ళక వచ్చేటి అన్నట్ ఎల్లిపోత తే మనకు కొంచెం ఏమి మన ఫ్రూట్స్ గిట్లా అవన్నీ మిగులుతాయి కదా ఉండాలి ఉంటాయి కదా వాటి భయానికి మా జామ చెట్ల నిండ కాయలు ఉండే కోతుల భయానిక కొట్టేయాల్సి వచ్చింది రెండు చెట్లని
కానీ ఒకటి గమనించినవా అసలు మనుషులకంటే ఎక్కువ కోతులే అయిపో పోతున్నాయి తెలుసా మ్
అవును కొన్ని ఊర్లలో అయితే మనుషి పిల్లలను కరవడం మా ఇంటి ముందు ఒక ఒక పెద్ద నాన్నని కోతి రెండు ప్లేసులలో కరిచింది బట్ ఆకలికి ఎవ్వరు బెదిరించినా కూడా వాటి మీద వాళ్ళ మీద పడుతుంది
ప్చ్ నార్మల్ గా మనం చెట్లు వేసినా కూడా అంటే నార్మల్ గా మన చెట్లని తిని తినానియ్ అన్నట్టు మనం పక్కకున్నా కూడా సరే అవి తిని కనీసం విశ్వాసం కూడా చూపివయకుండా దౌర్జన్యంగా మీద పడుతున్నాయి ఇండ్లల్లనే ఇంట్ల లోకి వస్తున్నాయి
వాటి కోపం వాటిది మా ప్లేస్ లో మమ్మల్ని ఉంచనియ్యకుండా మాకు ఫుడ్ లేకుండా చేస్ మీరు తిని ఇంట్లో కూసుంటాన్లు మంచిగా అని వాటి ఫీలింగ్ అది
కానీ మనలాంటి కానీ మనలాంటి వాళ్ళు ఏం చేసినం మనం ఏం తప్పు చేయలేదు కదా పాపం
ఏం చెయ్యలేదు వాస్ ఏం చేస్తాం తీసుకునే వాళ్లు యాక్షన్ తీసుకుంటే బాగుంటది కొన్ని ఊర్లల్ల నైతే కోతు లను బట్టిస్తనే సర్పంచ్ చేస్తాం అని ఇట్లా ఇచ్చినోళ్ళు కూడా వు ఉన్నారు ఒప్పుకో ఒప్పుకోని చేసిన వాళ్ళు కూడా ఉన్నారు కొన్ని ఊర్లలో పట్టించి మళ్ళా వేరే ఊరు మీద వదిలేస్తాన్లంట అట్లా కూడా ఎఫెక్ట్ అవుతుంది వాటిని అడవుల లెక్కి అడవులలో పంపించకుండా
కానీ ప్చ్ వాటికి కరెక్ట్ యాక్షన్ తీసుకొని వాటికి ఫుడ్ అందించడమా లేకపోతే వాటికి ప్ ప్లేస్ వెయ్యడమా అదెక్కటి వాటి కోసమన్నా సపరేట్ జూ తయారు చేయడమా ఏదో ఒకటి చేస్తే బాగు ఉంటది కదా ఎంతగనమని కోతులతోటి ఇంకా మనుషులు ఇబ్బంది పడాలి ఓకే మన వరకంటే అంటే మనం పెద్దోళ్ళము అట్నో ఇట్నో అది సెట్ చేసుకుంటాం అనుకో చిన్న చిన్న పిల్లలు ఉంటారు కదా మన సైడ్ వాళ్ళని వాళ్లు ఏం పాపం చేసిన్రు అన్యాయంగా వాళ్ళు స్కూల్ పోయి వస్తు టారు అంటే వాళ్ళని కరవడం వాళ్ళని గీరడం బ్యాగ్స్ గుంజుకోవడం బ్యాగ్స్ ఎత్తుకొని పోతుంటే బాబు జారి కింద పడిపోవడం ఆయనకు పెద్ద హెడ్ ప్రాబ్లం అవడం ఇవన్నీ ఎంత దారుణాలు జరుగుతున్నాయి
అవునవును మా ఇంటి వెనకాల ఉన్న అబ్బాయిని ఖర్చింది మొన్న పాపం హాస్పిటల్కి తీసుకెళ్లి ఇంజక్షన్స్ వేపిచ్చిన్లు చిన్నపిల్లల వంటి వాటికి చిన్నపిల్లల లేదు ఏమన్నా తింటున్నా కూడా లాక్కో టానవి అవి
మొన్న మా ఇంటి వెనకాల చిన్న బాబు వుంటాడు ఆ బాబు బిస్కెట్ పట్టుకొని వస్త న్నాడు బయటికి ఆ సరే మనమందరం అంటే మేమందరం ఇలా ఉన్నాం కాబట్టి బాబుని ఓన్లీ చేతులకుకెళ్ళి బిస్కెట్ తీసుకొని గుంజు కుని ఉరికింది అదే మేము ఎవరం లేకపోతే ఆ బాబు పరిస్థితి ఏంది
అవును కొంచెం పిల్లల్ని కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సి వస్తుంది బయ టికి వెళ్ళను నేనైయితే డోర్స్ వేసుకుని అసలు పిల్లలను బయటికే రానివ్వట్లేను వాటి భయానికి
నేను కూడా అదే పని చేస్తున్నా కానీ ఎంతకాలం మనం కాపాడుతాం చెప్పు సమయానికి మనం ఏదో సిచ్యువేషన్ ఉంటాం మే అంటే టైమ్ కి ఏదైనా ఊరికి వెళ్లాల్సి వస్తుంది లేదా హెల్త్ ఇష్యూ వచ్చి ఇంట్లో నుంచి లేవలేని పరిస్థితి ఉంటది అనుకో అప్పుడు ఏంది సిచ్యువేషన్ కోతుల కోతుల గురించి ఎవరు ఎందుకు ఆలోచించలేకపోతున్నారో అర్థం కావట్లేదు
అవును పట్టించుకోవట్లేదు కంప్లైంట్స్ ఇవ్వాలి అట్లనే కొంచెం ఈ చెట్లు పెంచడంలో కూడా మనకు వీలైనట్టు ఒకటి కొంతమంది ఇట్లా చేస్తున్నారు బర్త్డే రోజు ఎవరి బర్త్ డే రోజు వాళ్ళొక మొక్కని నాటితే దాని వల్ల కూడా అట్లా చేసినా కూడా ఈ ఫ్యామిలీ ఎవ్వరు బర్డే అయిననా ఒక చెట్టు పెట్టాలని ఒక రూల్ పెట్టుకో కోవాలి ఇప్పటి నుంచి అట్లనైనా కొంచెం చెట్లు ఎక్కువ ఉండి హెల్ప్ అయీతది కదా
అదలే కానీ అది అడవులలో పెట్టితే అడవులలో సైడ్ ఉంటాయి మన ఊళ్ళలో పెట్టిన చెట్లు కోతుల గురించో ఇంకేదైనా గురించో మనమే కొట్టేల్సి వస్తుంది ఎందుకంటే మనం చెట్ల పెంచితే అవి మన మీకే వస్తున్నాయి ఇంటి దగ్గర నుంచి కదలట్లేవు
దీనివల్ల కూడా ప్రాబ్లం అయితుంది కదా
అవును ప్రాబ్లమ్ అవుతంది ఇప్పటి నుంచి అయినా జాగ్రత్తలు తీసుకోవడం మంచిది పిల్లల విషయంలో అవి కోతులు రాకుండా చెట్లను పెంచడంలో జాగ్రత్తగా ఉండాలి
నిజంగా చె